చెప్పు ఇందాక ఎమో అంటున్నవ్
అదే గ్రూప్ గురించి డిస్కస్ చేసినా
అదే ఇప్పుడు అయనకీ చెప్తే అయన ఇంప్రూవ్ చేస్తాడు కదా
అదే అంటున్నా ఇప్పుడు ఆల్రెడీ ఎట్లాగో అందరికి ల్యాప్టాప్స్ ఉన్నాయి ఎవరి దగ్గర లేవునడానికి లేదు
అందరి దగ్గర ఉన్నయి
ఆ ఇన్వాల్వ్ అయితేనే వాళ్ళకైనా తెలుస్
ఫస్ట్ సుష్మితకి మీనాక్షికి నువ్వు ఇద్దరికి చెప్పు
ఆ ఫస్ట్ ఆమె చబ్బిగర్ల్ ఇయ్య పో ఎందుకంట ఏమంటే ఒక
బేస్ మట్టం వేస్తారు దాని తర్వాత పిల్లర్లు లేపి దానిపైన ఇలా
ఈ మందిలో దేవుళ్లు ఉంటారు ఏ దేవుడైనా సరే ఇది హిల్స్ లో ఉంది నాకు తెలిసి షిమ్లా లేకపోతే అటు ప్లేసు ఆమెకి చెప్పు
అండ్ హో హాస్పటల్ హొ పెద్ద పెద్ద సిటీస్ కి
జెల్దిమంటే కొంచెం బిజీ ఉంటదన్న ఏం గాదు ఆమెకేం లేకున్నా కూడా ఆమె ఏం చేయనంటే ఇంగ బాగోదింగ
అదే ఫస్ట్ నువ్ చెప్పు ఇంతకు ముందు ఆమె మాది టీపిటీ చేసింది ఆ అని చెప్పు నీల్లేష్
ఎవర్చ్ ఆ రిపోర్ట్ ఇట్లా ఆ అబ్బాయింత షేర్ చేసుకుంటాడ్ నువ్విం షేర్ చేసుకో వర్క్ అనే తొందర అయిపోతది ఎందుకంటే టైమ్ గుడా ఎ పస్ లేదు ఆమె
వాడు ఏ ఆగు వాడు చేసేది ఎట్లా సాహసాన్ని చేస్తడు వాడైతే మొత్తం పెట్టని పెట్టనిచ్చినాక మిగతావి ఏమో అన్న ఉంటే ఈ పిల్లని చేయమంటే అయిపోతది
అన్న ఫష్ టు వస్తాయ్ కదా చెప్పడాన్ నేను ఈ రోజు రా అని అంటే మార్ని మార్నింగ్ క ఇట్ల ఏ ఇప్పుడు ఎట్లైనా ఒక్కదాన్నయితా రానింటే రాలే నేను కూడా ఆ అమ్ పట్టించుకోలే ఈమె ఈమె అమ్ ఆమె అన్నిట్లో ఇట్లనే చేస్తాది ఏ దానికైనా డిలే చేసుకుంటుంట అని మ్యాటర్సు అందుకే వడ్డిచు పోన్ నేను చెప్ప్ ఎందుకంటే ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ కాకుంటే ఇలా అందరు ఇన్వాల్వ్ అయినార్ ఇప్పుడు నువ్వు ఇన్వావ్ కావాల ఇప్పుడు తన అంటే మ్యారేజ్ అయింది కొంచెం బిజీ ఉందంటే ఏం కాదు తర్వాతకి ఇప్పుడు అబ్బాయికి చెప్తే అబ్బాయి మీరు వాళ్ళని ఏమన్నారు కాగాని నన్ను చేయమంటారు అంటాడు అన్ చెప్తా ఎట్లైనెత్తు ఎప్పుడైనావ్ సారంటాడంగ అబ్బాయ్ అ మీరే జే మీర్ జేస్తున్నారు అన్ అన్నయ్ తక్షణం పోయి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే మనం ఏం చెప్పడానికి కూడ ఉండదు
ఓ
హుమ్
ఆ
ఉమ్
ఇంతక్ ముందు నూ సిగ్నేచర్ది గ్రాడ్యుయేషన్ అయిపోయినంక చేసుకున్నారా గ్రాడ్యుయేషన్ కాకముందే చేసుకున్నారా?
ఇప్పుడు, నువంటున్నావుగా గ్రాడ్యుయేషన్ డే అని
హ్మ్
గ్రాడ్యుయేషన్ డే ఎమ్ మనకు లేదు అంట మ్యా
అది కాదు నేనంటుంది సిగ్నేచర్ డే
సిగ్నేచర్ డే ఎప్పుడుంటది
హ
ఇప్పుడేగా సిగ్నేచర్ డే ఉండేది.
అది సెంమైపైనంక ఉంటదా కన్న సెంమ్ కన్న ముందు ఉంటందా అంటున్నా
పనుకున్న
కాదా అదే హ్మ్
అవునా
అదే అదే
ఉమ్
నేను తాడు
అవునా ఫిక్సా ఎంజాయ్
మళ్ళా మే నైన్త్ దరిద్రం ఏంటి చెప్పనా శ్రావణి దరిద్రంమేన్ ఎవ్వనా నాకి ఎక్జామ్స్ తర్వాతనే
ఎగ్జామ్స్ అయిపోయి తర్వాత
అంటే
ఆ నెక్స్ట్ మే నైను మాయ్ సెవెన్కె అయిపోతాయ్ ఎగ్జామ్స్.
యత్కి అయిపోతయ్
ఆ బెట్రేగా
బర్ ఒకటే రోజు
అవునుగా, పాపం అయ్యో!
హ్మ్ అ ముఖ్యంగా ఫస్ట్టైమ్ అన్నారు ఫస్ట్ నైన్ అని అన్నారు అంటే ఫస్ట్కయితే ఇంగ నేను అసల్కే రానిక రాజు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పినా చెప్తే ఇగ హ్మ్. హ్మ్ హు
తర్వాత డేట్స్ ఏం లేవా అయ్యో ఆహా ఊ అవును కదా
మ్ మ్
చాలా తొందరగా అయె అయిపోతున్నాయన్ని
మ్
ఎందుకు
చెప్పినా కద ద ఎమ్ లేవు తర్వాత ఇప్పుడు మంచిగ ఉన్నది. హ్మ్మ్ అట్లా
నా పాచి
ఇంకా మ్
పార్టీ
ఇంకేంటి పార్టీ ఇస్తా ఫస్ట్ అ పిల్లని అడగాలి పార్టీ గట్టిగా.
సిటీ కొస్ తీర సిటీకి వచ్చిన నెక్స్టడేన పార్టీయవ్వకుంటే వాళ్ళ ఇంట్లోకి పోయి తన్నేసి వద్దాం అందరం
అదేందల గట్టిగా దావత్ గాకపోతే బిడ్డ ఇంట్లోకి కూడాపోనివ్వను అని
నువ్వు ఇన్వైట్ చేస్తావో చేయవో మమ్మల్ని కమింగ్ కామనే నేనే ఇన్వైట్ ని నేనే బోను నేను మిమ్మల్ని ఏమి ఇన్వైడ్ చేయ అది అదీ కరెక్టే గా
స ఇంగా పిల్చినాక రాకపోతే ఎట్టా ఇప్పుడు ఆడికి పోయి ఇప్పుడు తెగ మాట్లాడుతూన్నావ్ మాటలు అన్నీ కానీ ఇక రాకపోతే చెప్తా నీ సంగతి
పెళ్లయినామె శారి కట్కని వస్త మంచిగా ఈహ్ మస్త్ ప్యాడెడ్స్ ఉంటాయ్. అంతేగా శారీస్ మస్తుంటాయి
హాయ్ ఫోన్ చేసిందా మళ్ళ
చేస్తుంది రోజూ ఈరోజు మార్నింగ్ చేసింది నిన్న చేసి చిన్ని మొన్న చేసింది నిన్న లిఫ్ చేసినం తరువ లిఫ్ట్ జేయలే కాని తరువాతకి జేసిన్ తర్వాతగ్ జేెశిన ఇంగ తర్వాతకు నేను నాకు వేరే కాల్ వచ్చింది. మా ఇంటి దగ్గర నుంచి హ్మ్ ఆయన తెలుసుగా మొన్న ఇంటికి వచ్చిండే. ఆహ్ చేసింటే ఇగ్ ఆయన కాల్ లిఫ్ట్ చేసినా ఇగ కట్ అయింది మళ్ళీ ఇంకా చేయలే ఈ రోజు చేసిన చేయలే అమెనే బీజి లేదు నేనే పెట్ అనిపిస్తుంది నేను మా పాపం ఫీల్ అయిన మా అక్క తో పాపం. ఇలాండి
హా
ఏడ ఇంకా నిన్న వచ్చిన ఫ్రెండు అసలు తెలుసా ఇ ఫు ఎందుకో అట్లా అనిపిస్సుంది ఏమోనే ఇంకా ఫుల్ నిద్ర నిద్ర నిద్ర నిద్ర వస్తుంది అందుకే చేయాలి
ఎప్పుడు చేసిన లిఫ్ జలస
ఆహ్
విద్య లేదా ఏ
మొన్న చేసింది తర్వాతకు చేసినా మళ్ళీ ఆమె లిఫ్ చేయలే నిన్న చేసి తిని తర్వాతకు చేసిన టూ మినిట్స్ మాట్ ఇట్లన్న అప్ హమ్ నా ఫోన్ సైలెంట్ లో ఉంది పడుకున్నా కరెంట్ పోయింది సే
నేనే ఇంకా
హమ్
కోచింగ్
లేదు లేదు ఇంకా అక్క ఉంది కా ఇంకా అది ఉండి మీకు ఎగ్జామ్ ఉంది అన్ని పెట్టుకొని ఇంక ఎక్కడ పోతా లేచావ
అయితే నీవు ఇప్పుడు ఒక దానివేమ్ లేవు మీ రూమ్ లో ఇంకొక ఆమె ఉంటది కదా ఒక అక్క
ఉంటాది ఆ ఉంటది మిడ్ మిడ్డే అడగాల భయమైతుంది
ఆ
నిడ్డు
మ్
అడగాలి భయమైతుంది పోవాలంటే
ఏడికోవాల
కాలేజ్
ఆ ఆహా నీకదుందేమో కదా
ఆ ఫుల్ టెన్షన్ అయితుంది పెడతారో లేదో
మ్ మల్లా ఆ పిల్ల కూడా రాయాలి కదా ఎగ్జామ్
ఏమో ఏమంటారో ఏమో ఒక్కొక్కరు ఒకలా ఉన్నారు రేపు బోతద్ కాలేజ్ ఫీ ఆడియేషన్ అవును పోదాం రేపు పోదాం
మ్
రెబ్బర్ ఫీజ్ అట్లా కట్టి నేను ఫస్ట్ కే అవును నాకు మిడ్ పేపర్స్ పెట్టే
నాద్
క్వచన్ ఏదో పెట్టు నేను నీ మీద ఎందుకు పాడేసినావు మేము రాయలేని తెలుసుగా నీకు
చూస్తా మ్యా ఉం ఉంటాయ అని అనుకుంటున్నా చూస్తా నేనైతే
ఉంటా ముందు జాగ్రత్త ముందే మళ్ళీ ఎట్లా పెడతారో ఏమో అడగయినాక రేప్ టు ఎగ్జామ్స్ అడుగు నైయ్
అప్పిల్
తను అగే పిల్నావాము
ఆ
చా తను అక్కడ ఉందిగ తను ఎప్పుడు వస్తుందో ఏమో చారు మెసేజ్ ఒకటి చేస్తా ఈరోజు
అదే మళ్ల ఆ పిల్ల ఒక్టైతద్ కద
మనకు టెన్షన్ లేదమ్మ నాకు భయం ఔతుంది డైలీ డైలీకి ఇంకా రోజు రోజు కొ భయం భయం వస్తుంది ఇక్కడికె చాలడేస్ ఉ ఆమె వచ్చినప్పుడే రాసేదాన్ని సుస్మిత పెళ్లి పెళ్ళి అనుకుంటా
సరే సరేలె
ఆ సరే మరి